హలో
హలో
మొన్న సంక్రాంతి పండుగ అయిపోయింది కదా మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు
నువ్వెలా సెలబ్రేట్ చేసుకున్నావు
మేం కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము మా అక్కకు రీసెంట్ గానే మ్యారేజ్ అయింది కదా మా బావ వచ్చారు బాగా సెలబ్రేట్ చేసుకు సంక్రాంతి అంటేనే కొత్త అల్లుల్లు రావటం కదా ఇంటికి సో మా ఇల్లు అంతా బాగా కలకలాడింది చాలా మంది జనాలతో చాలా బాగా ఉంది.
హ
మీ ఊర్లో ఎలా జరిగింది అంటే
మా ఊర్లో మేము సంక్రాంతి పండగ బాగా జరుపుకున్నాము. అమ్మాకి పో పొంగల్లు ఇలా అంతా ఉంటాయి సో మేము చాలా బాగా జరుపుకున్నాం.
అవును దీ దీన్ని రై రైతుల పండుగ అని కూడా అంటారు కదా
అవును రైతుల పండగని అంటారు పండగలు పంటలు కోయడం పూర్తయ్యాక రైతులు ఆనందంగా జరుపుకునే పండుగ అందుకే దీన్ని రైతుల పండగని కూడా అంటారు.
అవునో ఆ అవును దీని గురించి ఇంకా ప్రత్యేకత ఏంటి అసలు ఎందుకు జరుపు కుంటామో తెలుసా నీకి ఏమైనా
ఈ పండుగ చాలా ముఖ్యమైనది రైతులకి ఎందుకంటే పండగ వచ్చిన అవన్నీ దేవుళ్ళకి అర్పించినట్టు సెలబ్రేట్ చేసుకుంటారు ఇది పకృతికి కృతజ్ఞతలు చెప్పే పండుగ అని కూడా అంటు అంటారు
అవును దీన్ని కూడా లైక్ ఇది మూడు రోజుల పండుగ కదా భోగి సంక్రాంతి కనుమ సంక్రాంతి రోజు బాగా ముగ్గులు వేయడం అవన్నీ బాగుంటది కదా చాలా
పెద్ద ముగ్గులతో ఊర్ ఇంటి ముందర రోడ్లంతా నిండిపోయేలాగా పెద్ద పెద్ద ముగ్గులు వేసి కలర్స్ నింపి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు మా ఊర్లో అయితే రాత్రి ముందు రోజు భోగి రోజు రాత్రి ఒంటి గంట నుంచి ముగ్గులు వేయడం స్టార్ట్ చేస్తారు.
మా ఊర్లో అయితే ఆ ఫస్ట్ బోగి రోజు అయి అయితే భోగి మంటలు వేసి చిన్న చిన్న పిల్లవాళ్లకి భోగి పండ్లు పోసి ఆ పాత ఇంట్లో ఉన్న పాత వస్తువులున్నీ అన్నిటిని అగ్గిలోకి భోగి మంటల్లోకేసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు.
ఆ మా ఊర్లో అయితే భోగి రోజు ఉహ్ మా ఊర్లో భోగి రోజు అయితే తెల్లారుజామునే లేచి ఆ అమ్మ వాళ్ళు స్నానం చేసి ఆ ఇంట్లో భోగి మంటలు అంటించి ఇంట్లో ఉండే పాత చాట ఆ పా ఒక చిన్న పరక ఏమైనా వేస్ట్ వు అన్ని వేసి కొత్త జీవితాన్ని ప్రారంభించడం కోసం అవన్నీ అలా కాలుస్తారు అదయిపోయిన తర్వాత మరి ఆ భోగి మంటల మీందనే నీళ్లు కాగబెట్టుకొని ఇంట్లో వాళ్ళందరూ పోసుకుంటారు. ఇలా ఇ పండగ అనేది మొదలవుతాది
అవును ఇంటి ముందు గొబ్బెమ్మలు ఎందుకు పెడతారో తెలుసా నీకేమైనా
ఆ ఇంటి ముందర గొబ్బెమ్మలు నాకు తెలీదు నీకేమైనా తెలుసా
నాకు కూడా తెలియదు తెలుసుకోవాలని ఉంది.
ఆ
ఆ ఇంకా మీ ఊర్లో ముగ్గుల పోటీ పెట్టరా
ఆ మా ఊర్లో అయితే పోటీలు జరగవు కా మాది చిన్న ఊరని పోటీలో జరగవు కానీ ఆ మా ఊరి సైడ్ అక్కడ జరుగుతాయి ఎవరైతే పెద్దగా వేసి అందంగా మన పండగకి సంబంధించి అన్ని ఉ దా అందులో తీర్చి దిద్దుతారో వాళ్ళ మొదటి ప్రైజ్ ఇస్తారు.
మా ఊర్లో అయితే ముగ్గులి పోటీ పెడతారు నేను కూడా దాంతో పా పార్టిసిపేట్ చేశాను చాలా బాగా వేస్తారు అందరుూ చాలా మంది వస్ తారు పెద్ద పెద్ద ముగులు అన్ని కలర్స్తో నింపి క్రియేటివ్ చేస్తారు ఇన్నోవేటివ్గా ఉంటాయ రిది మీ అమ్మా ఏం వంటలు చేసి ఆ రజు స్పెషల్ ఏం చేసింది
ఉ ఆ అరిసెలు గారెలు బూరెలు చాలా రుచిగా ఉంటాయి ఆ మా మమ్మీ బాగా ఫేమస్ బాగా చేస్తది ఆ స్వీట్స్ ఇట్లా ఇవి ఇంకా మామూలుంగా పడుగ రోజు ఏం చేస్తాం ఇంకా చిత్రాన్నం రసం ఇలా అంతా కూడా ఉంటాయి ఇవి స్పెషల్ కాబట్టి ఆ పండగకి అందుకు ఇవి చేస్తాంది ఎక్కువగా
మా ఇంట్లో కూడా ఇలా చాలానే వంటలు చేస్తాము ఆ రోజు మరి కనుమ ఎలా జరుపుకున్నారు
తర్వాత రోజు కనుమ పండగ ఉంటుంది ఆ రోజు పశువులను పూజిస్తారు ఎద్దులను అలంకరిస్తారు గ్రామాల్లో గంధరెద్దులు కూడా వస్తాయి ఆ తర్వాత అదైపో చాలా ఆ పోటీలు కూడా జరుగుతాయి మా కల్లా అయితే ఆ ఆ ఎద్దులకి మంచిగా డెకరేట్ చేసి బండ్లు కట్టి ఆ వాటిని పోటీలకు పిలుచుకోపోతారు ఆ అవి మంచిగా పార్టిసిపేట్ చేస్తే వాటికి ఇంత అమౌంట్ అని ప్రైజెస్ కూడా ఇస్తారు
అవునా అవును అ మరి ఇ సంక్రాంతి అంటేనే గాలిపటాలు ఎగరేయడం కదా ఎగరేసవ మరి గాలిపట్టాలు
ఆ చిన్నప్పుడు మనం కూడా ఎగరేసే వాళ్ళం కదా ఎగరేస్తం నేను కూడా ఎగరేేశాను మీ పండగకి మీ ఇంట్లో అందరూ మంచిగా కలుసుకొని సెలబ్రేట్ చేసుకుంటారా
అవును మా ఇంట్లో అయితే జాయింట్ ఫ్యామిలీ అంతా కలుస్తాం అంద ఫ్యామిలీస్ వచ్చి మా పల్లెటూర్ లోనే జరుపుకుంటారు వాళ్ళంతా మిగతా వాళ్ళు టౌన్స్ లో ఉండడం వల్ల వాళ్ళు ఎక్కువ ఆ పళ్లలోనే చేసుకోవడానికి ప్రిఫర్ చేస్తారు ఆ పండకు మాత్రం అన్ని ఫ్యామిలీస్ వచ్చి ఇంట్లో మంచిగా తిని తోట్లోకి వెళ్ళి మంచిగా పొలాలన్నీ చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తాము అలాగే చిన్న చిన్న పిల్లలంతా కైడ్స్ ఎగిరేస్తూ చాలా హ్యాపీగా ఉంటారు చాలా ఎంజాయ్ చేస్త ఉంటారు
మా ఊర్లో అయితే చిన్న చిన్న జాతరలు కూడా జరుగుతాయి ఎలాగంటే ఇప్పుడు ఆ ఎద్దుల పోటీలు ఉంటాయి ఆ అవి కూడా జరుపుకుంటాం మీ ఊర్లో కూడా అలానే ఉంటాయా పోటీలు
ఆ ఆ మా ఊర్లో కూడా పోటీలు జరుగుతూ ఉంటాయి వేరే ఊరు నుంచి వచ్చి కూడా మా ఊర్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు వాళ్ళు గెలిచిన వారికి ప్రైజ్ మనీ కూడా ఉంటంది
అ అయినా ఈ ఆవుల పోటీలు ఇవన్నీ చాలా ఎంటర్టైనింగ్గా ఉంటాయి కదా
అవి మన సంస్కృతిలో ఒక భాగం ఇప్పటిక ఇంకా పాటిస్తున్నాము అంటే చాల హ్యాపీగా ఉంది మనం అలా సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు తె తెలుగు పండుగలలో ఇది చాలా ముఖ్యమైనది సంక్రాంతి అలాగే దీన్ని మకర సంక్రాంతి అని కూడా అంటారు కదా
కానీ సంక్రాంతి ఉ అనేది మన అన్ని పండగల కంటే చాలా పెద్ద పండగ మూడు రోజులు చాలా గ్రాండ్గా ఆనందంగా సంతోషంగా జరుపుకుంటాం కదా
అవును ప్రకృతికి సూర్యుడికి భూమికి మరియు పశువులకి కృతజ్ఞతలు పండగ కూడా ఎందుకంటే ఆ లైక్ ఇవన్నీ ఆ సూర్యున్ని ఉద్దేశించుకొని మనం ఈ ఫెస్టివల్ జరుపుకుంటాం మకర సంక్రాంతి అంట కాదు అండ్ మనకు ఫార్మర్స్కి పంట వచ్చేది కూడా ఈ ఫెస్టివల్కి అందరూ మోస్ట్లీ అందరు ఫార్మర్స్ హ్యాపీగా ఉంటారు ఎందుకంటే పంట చేతికి వచ్చి ఉంటుంది కాబట్టి చాలా ఆనందంగా ఉంటారు
మా మేము పొంగల్ పొంగల్ రోజు మీ కనుమ రోజు మేము ఆ మాకి కొత్తగా వచ్చిన పంటలో బియ్యం తీసుకొని పొంగలి చేస్తాం మాకి ఈ పడుగలు ఇదనేది చాలా మంచిగా జరుపుకుంటాం అన్నమాట
మీన్ కూడా ఈసారి వడ్లు చాలానే పండాయి సో ఈ సం అ నేను కూడా చాలా హ్యాపీ ఎందుకంటే చాలా ఏళ్ల తర్వాత మాకు కూడా మంచి పంట వచ్చింది చాల ఫ్యామిలీ అంతా హ్యాపీ అ మా బావా
హు
అల్లుడు వచ్చాడు కాబట్టి సెకండ్ హ్యాపీ
హు
హ బాగా ఎంజాయ్ చేసామంతా
అవును కొత్తల్లుడికి మీరు ఏమేం వంటలు చేశారు సంక్రాంతికి స్పెషల్గా
అ అది బా సో అల్లుడు అంటేనే స్పెషల్ సో ఆల్మోస్ట్ అన్ని చేసాము గారెలు అరిసెలు అన్ని మోస్ట్
కానీ స్వీట్స్ ఐటమ్స్ అన్నీ చేసాం కొత్త బట్టలు కొనుక్కున్నారా
ఆ పండగ అంటేనే కొత్త బట్టలు కంపల్సరీ ఆ
సరే మరి అయితే మీ కుటుంబంతో ఆనందంగా నువ్వు ఇంకా మంచి ఎన్నెన్నో పండుగలు జరుపుకోవాలి అని అనుకుంటున్నాను
ఓకే థ్యాంక్ యూ
వెల్కమ్